హలో ఉమ్ చెప్పండి ఏం చేస్తున్నారు నేను మీరు మేం ఎలా చేయట్లేదుంకే ఉన్నా ఏం జెస్తున్నారండి మీ అదే కదా చెప్త ఇంకా కొంచంసేపు మీతో ఎక్కుల్ మాట్లాడి ఇంకా కొంచసేపు నాప్ వేద్దాం అని ఆలోచిస్తూ ఉన్నాం
అవునండి
ఇక నాప్ ఎయ్యాయి ఇక కొంచెంప్పుంటె ఉమ్ అ అప్ ప్రిపేర్గా ఉన్నాం మీకు కమ్ మాటడేసి నాప్ వేద్దాం అని టైం దొరకదు ఇంక రేపు నుంచి కాలేజ్ ఉంటే వాతం నిద్రపోయే కూడా ఉండుదు నో సో దానికి ఇంకొక న్యాప్ వేసేసి పనుకుందాంని ఇంకా ఇంకే ఉన్నాం అంతే
ఇంటికె ఇంటికె ఇంటికెళ్లారాండి
ఇంటికి వెళ్లేదండి అదగద రేపు కాలేజ్ ఉంది బాట్ ట్రిప్ కెళ్ళలేదు ఇంకేం ఏం వేళ్తాం న కాలేజ్ ఉంది
అయ్యో
ఇంకేం చేస్తామని ఇంకోకే ఉన్నాం మ్ మీరు వెళ్లేదండి ఇంటికి
లే మాకు హాలిడేస్ ఇచ్చారు
ఓ వచ్చారన్నమాట ఇంటికి మీరు అదృష్టం లక్కి పర్సన్స్ మేకింట్లో భోజన మంట తింటూ ఉంటారు మ్ అన్లాకి పర్సన్స్ మ్ మ్ ప్రస్తునానికితే పండగ ఏం లేదు టెంపుల్ క అప్పుడే వెళ్ళేసి వచ్చాము ఇంక మంచి నిద్రేసి ఉంటే చాలా ఇంక ఏం లేదు ప్లాన్స్ మీరునాయండి
మాది కూడా ఏం లేదండి అంత
అంతే ఇంక ఉనికె ఉంటాం
అతకానా బయటకి వెళ్ళాలి అయితే మూవీగా ఉంది మూవీ కన్నా ప్లాన్ చేసుకున్నామ్ అని ఉన్నాం.
ఆ అదే జరు ముమి కంట సార్పోద్ద్ద చాజ కావచ్చ
మూవీకి అదే బా ఉత్సద్ బావతు ఉంది కదా అందుకు
పవన్ కళ్యాణ ది
మ్
చెప్పదండి ఇంకా స్టడీస్నాండి మీరు మీరు స్టడీసే స్టడీస్ మీరు హలో అదే ఆ వినపొస్తుంది వినిపొస్తుంది హలో మ్
హాయ్ వినపడుతుందా
ఆ ఇనిపొస్తుంది
హ ఆ
హ్మ్
ఇదిమీంటే ఏమై రీసెంట్గా ఏమన్నా ట్రిప్స్ కి ఏమన్నా ఏమైనా ప్లాన్ చేసుకున్నారా
లేదండి నార్మల్ గానే అంతే రేపా ఇంకొక్క రోజు ఓకే రోజు హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకేం ప్లాన్ వేసుకోలేదు ఉనికే ఉన్నాం రూమ్ లో అంతే మా ఫ్రెండ్స్ అందరికి అప్పుడు ఇస్తాడ మిడిల్లొ ఒక రోజు వెళ్ళిపోద్ది కదాండి దానికి మాకు అటెండెన్స్ లేదా ఒక్క రోజుకే మాకి మాకు పిపిఎస్ క్లాస్ అని ఒక క్లాస్ ఉంటుది దానిక అంటే వారనికి ఒకేసారి వస్తుంది అటెండెన్స్ మాత్రం చాలా దిగిపోద్ది
అయ్యో
సొ డిస్కు తీసుకోలేక ఇంక ఇక్కడే ఉన్నాం అన్
ఉండచ్చు అ
అదేనండి మీరే ఏదైనా చెప్పాలి విశేషం సినిమా గురించి కానీ ఏదన్నా చెప్తే వింటాం మీ ఫేవరెట్ స్పోర్ట్ స్పోర్ట్స్ గురించి కానీ ఏదనా మెమోరీ మూమెంట్స్ ఏవన్నా లేకున్నా సినిమా చెప్పినా మాకు పర్లేదు
మెమరీస్ అట్లే ఏమి లేవు కానీ జస్ట్ ట్రిప్ ఫళ్ళ అంటంది తామసి అదే నాకింకా బెస్ట్ ఫీమరి
ఆ
ఎ ట్రిప్కి వెళ్ళాము లైక్ ఆ
మూ
ఉడిపి బిగిన్ అం త అందరూ ప్లాన్ చేసుకు
లా ఓకే టపిై పొతే పైసు ఉండాలన మాట
మూ
ఉడిపి ఫేమస్ ఫర్ రా ఇదదబ్బా దోసకు అంత ఫేమస్ కదా అనుకు
మూ ఫుడ్ కు అనుమాత్రం పెద్ద పిచ్చార్ ఫ్యాన్స్ అండి అక్కడ
ఇంకేం మంచిగా ఎంజాయ్ చేసి వచ్చిన్నారనమాట
హుమ్ బా ఎల్లి బీచ్ బీచ్కెల్లం తిన్నాము బానే ఎంజాయ్ చేసినం ఇంకా బానే ఆ ఫ్రెండ్స్ తో పాటు బీచ్ లో ఎల్లి అక్కడ్ తినీ ఫుడ్డు ఇంకా అకడ్ తిరగడం చాలా చేసామండి ఇంగా ఇంగా అంటే కొంతమంది అక్క అన్నలు ఫ్రెండ్స్ అందరు వచ్చారనమాట
హుమ్
వాళ్ళతో కూడా కొంచెం ఎంజాయ్ చేసినా
హుమ్ సరిపోత ఇంట్లో ఒక సీన్యం పెద్ధోలుంటే మంచిదైత అనుకోవడం హుమ్ అదే
టూ డేస్ బాగా బీచ్లు తిరిగాం
ఆ
బీచ్ లో తిరిగి లైఫ్ అట్లా ఎంజాయ్ చేసుకుని వచ్చేసామండి
ఆ అదే కరెక్ట్ లే టూ డేస్ సరిపోయిందండి అనే కవర్ చేయడానికి ఆ మేన్ మేన్ వన్నీ కవర్ చేయొచ్చు అనమాట
ఉన్న మెయిన్ మెయిన్ జస్ట్ కొన్ని కొన్ రెండు బీచ్ కెల్లాం రెండు ఓటీ మాల్ప్ బీచ్ అని ఇగ నైట్ ఇప్పుడు నైట్ పూట బీచ్ కెల్నా నైట్ పూట బీచ్ బాగుంది అక్కడ నైట్ అంతా బాగా తిరిగేతే బాగా ఎంజాయ్ చేశాం
హుమ్
హుమ్ హుమ్ ఫ్రెండ్స్ తో బానే ఫోటోస్ గీటోస్ అన్ని దిగాం
హుమ్
ఇంకా అలా సాగిపోయిన ఆ రోజుంతా అలా ఎల్లిపోయింది దాని తర్వాత హుమ్ ఇంకా బోటింగ్ అంటే బోటింగ్ ఎళ్ళాం
హామ్
అలా ఇం దేశం ఉంటే మొత్తం
అంతేలేండి మేము అంతే అండి రీసెంట్ ఇంకా ఉన్కే ఎక్కడికి వెళ్ళలేదులే కానీ నైట్ రెడ్కో కోట ఎల్లింటం మండి అంతే అంతే అందు ప్రస్ నా లై రైడ్కి వెళ్ళిే ఫ్రెండ్స్ అంత మార్నింగ్ మార్నింగ్ ఎంత ఇ నైన్ కు టెన్ కో వచ్చాం పిజికి
ఆ
అంత అప్పుడు అప్పుడు పోొయి తిన్నామ అంతే ఇగ
అంటే ఇంకా నైట్ మొత్తం బానే ఎంజాయ్ చేసారు అన్నమాట మీరు
ఫుల్ గా
ఉమ్ మేము కూడా అనుకుంటాం అండి ఎళ్ళ లీ ఏ టె డు
ఆ అల్ చూడండి ఒప్కోద్ ఫస్ట్ టె వెళ్తే వెళ్తార్ లేదంటే లేదు
కానీ అంటే కొది మందికి లై సెన్స్ లేవు బైకి ఏమైన్నా పోలీసుకలు దొరిగితే ఏమన్నా ఇబ్బంది అవు అదే అని ఆలోచిస్తున్నాం
అదే అదే చూడండి అందరికఐదఅన్ టె ఒది మళ్ళా ఫోర్స్ చేసే బదులు కన్నా వచ్చే వాళ్ళ అందరినీ పిలుచుకోపోవడం కూడా బెటర్గా
మొత్తం కట్టే లైక్ ఏమనా పోలీసు దొరికుతేవా
నా అది అది కరెక్ట్ పలో అది క నుంచుంటే మెల్ కదా
హ అంటె మీకేమనా ప్రాబ్లం లేదఅండి ఎది దొరకలేద నా అ
ఏది
అంటే ఆ మీర్ ఎలాఎంటాడు పోలీసు కానీ రీసెంట్గా ఏమనా పట్టించుకోలేదా పట్టుకున్నార లేదా
ఉంహూ లేదు
ఆఓకె కే మేం ట్రై చేయ్యాలండి అయితే
అదే ట్రై చే్యఅన్ డి చూడండి
ఉమ్
తే వెళ్ళండి లేదంటే నిప్ మల్లా ఎప్పుడైనా ట్రై అయిన చోట ఎప్పుడనా అయితే వెళ్ళండి పోయ్యేది మాత్రమ్ పక్ పక్క చేసుకోండి అంతే బాగుంటది
అదేల్ చూడు అదే ఆలోచిస్తున్నాము ఏమనా ఎటిఎస్ లో ఏమనా ఉన్నాఏమో దో లేదా అనీ
ఉమ్
అట్లా ఏమనుంటే ట్రై చేద్దామనీ
అదే అదే చె చెం బాగుంటది అది మాొత్తం ట్రై చేస్తా మాతో నాన్ వెెజ్ కి పేర్ పెట్టెద్లెద్ వెజ్ కి పేర్ పెట్టేదలేదు రెండు బాగుంది ఉమ్
ఉ ఇంగా అంటే మీరు ఎప్పుడైనా లైక్ మరెమన ప్లాన్ చేసుకున్నార ట్రిప్స్ కేమనా
ప్రస్తుతానినకి అయితే ఏది లేదండి
ఆ ఏమండి
ఇద కొంచెంలైట్ బడ్జెట్ ఇష్యూస్ అంతే
ఉంహు
దా అన్డు బస్తే అందరూ చేస్తే కన
ఏటండీ
హుమ్హు
హలో
ఒక్క నిమ్ ఒక్క నిమిషం అదే చూస్తుూన అదే
ఓకే ఓక్ కే చూడండి
కఫుల్ మీద ఏదో టింగ్ టింగ్ అని బిజీ వర్క్ లో అన్నట్టున్నారు
ఉ చేసుకోద్దు ఇగ వర్క్ ఉందండి అ వర్క్ చేస్తున్నా అంతే
ఓకే ఫుల్ అన్ మాట సీరియస్ స్టూడెంట్స్ సిన్సియర్ స్టూడెంట్స్ అనమాట
హలా ఏం లేదండి
మళ్ళీ ఇచ్చినావు ఒక్క రోజు హాలి డే గూడు లే వర్క్ చేసుకుంటుంటే
ఉహు మాములుగా అంటే ఇంగా ఫ్రెండ్స్ తో అలా ఇద్దాం అనుకున్నాం
ఆ
ఇది ఆ ప్రయటం అంటే అయనా అవి పోట్టుకుందామని ఉన్నామండి
ఆ అదే లేండి
ఉ మీర్ అండి
మేమ ఏం లేదండి ఉంకే నార్మల్గా ఉన్నాం అంతే ఇంకా ఇంకా మీతో కాల్ మాట్లాడి ఒక్ కానాపేరుల అంతే ఇంకా ఫస్ట్ ఎట్ పని ఉ ఫుల్ డీప్ స్లీప్ లో వస్తది పనుకోవాలి ఇంకా తనే అపేస్తే అయిపోది మీరు మాట్లాడేదప్పు ఇప్పుడు వన్ మినిట్ నిన్ను ఎక్కడో దపేస్తానేమో అని భయంతో మేల్కొనే ఉన్నాను ఉ లేకున్ మీరు ఇంకొన్ సైలంట్ కోక్ విన్నట్ ఉన్నట్ నా పేసచ్చదా
ఆహ
వదే ఉ ఇంకా ఎన్ని రోజ ఎవరు చెప్పాలండి మీ కాలయాప్ గురించి
ఉ జస్ట్ ఫ్రెండ్స్ ఎట్లా జెప్పు రిఫర్ చేసారండి అవునా ఉ గట్ల ఏం అనలే అట్లే ట్రై చేద్దామ్ లే ఏమి చూద్దామని ఇగ ట్రై చేస్తున్న నండి
ఉ అంతేలే మాకే అంత ఫ్రెండ్ రిఫర్ చేసిందే
అవునా
సరేనండి అట్లయితే
ఉ సరే అండి అయితే బాయ్